బాన్నావా తమ్ముడు
బాగున్నాక్క నువ్ బాగున్నావా
ఆ బాగున్నాం రా తిన్నారా అన్న
తిన్నాం అక్క
అవునా అరే ఏంట్రా అక్కడ ఏదో పెద్ద పెద్ద గొడవలు జరుగుతున్నయ
అవునక్క గంజాయి గురించి
అవునా
అవునక్క
ఆ రోడ్డు మీద పొడుచుకుంటున్నట్టు ఇందులో ఆ న్యూస్ లో చూపిస్తున్నారు
అవునక్క ఎవరు గంజా కొట్టి ఆ గొడవ పెట్టుకుంటాన్ టే మధ్యలో ఆపుకోటానికి, ఆపటానికి పోతే పొడిసి చంపేశారు ఇద్దరు కలిసి.
అయ్యో మధ్యలో వెళ్ళిన అతనా
ఉమ్
ఓ ఓ అదే అంటగా హాస్పిటల్ ముందు ధర్నాలు చేసి, అన్ని పెట్టాను న అప్పటి నుంచి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చే ట్లేదరా కట్ జెత్తనవ్
ఫోన్ చూసుకోలేద్ అక్క
అవునా అదే అసలు ఈ ఊర్లో ఏంటి ఇట్లా జరుగుతుంది, గంజాయి కేసులు ఎక్కువైపోయా. అంట జాగ్రత్త రా నాయన
అవునక్క గంజాయి కేసులు చాలా, చాలా కేసులు ఉన్నయి అ
అదే అదేంట్రా అసలు ఇంతగానం చంపుతున్నారు, ఎప్పుడు లేదు మన ఊర్లో ఇట్లాంటి.
ఇదే అక్క కొత్త గొచ్చినాయిగాక్క గంజాయ్ అని డ్రగ్స్ అని సొల్యూషన్ బోబ్మిక్స్ ని అని టన్నీవి కొట్టి వీళ్లుు కొట్టి లంగ్స్ పార్ చేసుకొని మత్తు ఎక్కువ అయిపోయి ఏం చేయాల అర్ధంగాక అదే కాన్స్ట్రక్షన్ లో ఉండి పక్కన నొన్ని ఏం చేయాలో కూడాద్దాం కాక వాన్ని చంపెత్తారక్క
అదేంట్రా అంత దారుణంగా ఉన్నారు
మరి తరవా అదే అక్క ఈ మొత్తం ఈ మత్తు పదార్ధ వల్లే అక్క
అది అంతగానం వామ్మో అసలు వాళ్ళు పోడ్చు కునేటప్పుడు కూడా వాళ్ళ సోయలో లేనట్టే ఉన్నడు రా
అవున అక్క ఇద్దరు ఫ్రెండ్స్ అక్క ఆల్ పొడిస్ పొడిసినోళ్ళు వాళ్ళు గంజా కొట్టిన వాళ్ళ ఫ్రెండ్సే వాళ్ళు ఇద్దరు వాళ్ళు మత్తులో గొడవ పెట్టుకుంటా అంటే ఆపటానికి పోయినా పొడిచేసారు ఇద్దరు కలిసి
అక్కడ ఆ ఊరులో కాదట్టుగా ఆయన సం
భద్రాచల్ అదే అక్క మా ఫ్రెండ్ గాడోల్ల అ కొల్లా బాబయ్
ఉ హూ
హ్మ్
అవునా అదే అసలు తెలుసినకా నుంచీ అసలు గుండె అంతా ఎట్లా అవుతుంద అసలు ఇంత ఇంత దారుణంగా ఉన్నారు ఇంద్రా నాయన.
అవునక్క గాంధీనగరు మొత్తం.
ఆ అసలు ఇట్లా కూడా చేస్తారా అనిపిస్తుంది నాకైతే. అసలు ఎప్పుడు ఏ రోజు లేని దేంద్రా ఇంత దారుణంగా.
ఏమో అక్కా
పండగలు పబ్బానికి అన్నిటికి మంచి కలుసుకునే వాళ్ళు అసలు ఫ్రెండ్స్ అనేది అసలు మంచి స్నేహితులు అట్లాగానిపించనే అనిపించట్లేదు. అప్పుడు అసలు నేనున్నప్పుడు అయితే ఎట్లాగుండే వాళ్ళమ్రా అందరం అసలు ఏంటివి ఇప్పుడైతే ఎవరి సాయన వాళ్ళు వెళ్ళి
అవునక్క ఇప్పుడు ఫె దానివల్ల ఇప్పుడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొట్టుకోవడం కలవకుండా ఉంటం
ఆ
జరుగుతానయ్ అ
ఆ అదే అదే రా చెప్పాలి నువ్వెవన్నా వెళ్తున్నావా ఏంటి అటువైపు ఇప్పుడు అంతస్ స్కూల్ పిల్లల్నీ వాడుకుంటున్నారంట గంజాయిలో. ఇదంతా ఇట్ సైడ్ అంతా గంజాయి అమ్ముతున్నారంటరా అంటరా మనుగూరు సైడు. చిన్న పిల్లల్ని లేపోతే అమ్మ నాన్నలే వాళ్ళని లేకపోతే స్కూల్ పిల్లల్ని ఎవరైనా ఇప్పుడు అమ్మ నాన్నన్ని బెదిరిచ్చి బయటకి వెళ్ళిపోతున్నార్ చూసావా
అవునక్క
హ్మ్ వాళ్ళని ఆ అసలు ఏంటి ఎంత దారుణంగా ఉన్నరా అని అనిపిచ్చింది అట్లాంటి వాళ్ళ అందరినీ వాడుకుంటున్నారంటార.
ను అదే అక్క మా స్కూల్కి కూడా పోలీసు ఓళ్ళు వచ్చారు అక్క హైదరాబాద్ అ నుంచి చాలా బూర్గంపాడ్ నుంచి ఎస్సై వాళ్ళందరుూ వచ్చారు అక్క పోలీసోళ్ళు. పోలీసోళ్ళు యూనియన్ లీడర్స్ పార్టీ వాళ్ళందరు వచ్చి గంజా కేసులు తక్కువైతని అని మావ గ్గూడ చెప్పా.
హ్మ్
దాని గురించి చెప్పారక్క అది ఎవరైనా మేము చుట్టుపక్కల మీ ఇంట్లోళ్ళ ఎవరికొత్తే గాని వన్ జీరో నైన్ ఎయిట్ కి ఫోన్ చేయమని దాని గురించి చెప్పారు చాలా చాలా మంది ఒక అప్పుడు న ఒక ముగ్గురు నలుగురు పట్టు పడ్డారుటక్క.
ఆ
అదే
అవునా
అవునక్క
అసలు ఏంటరా ఇంత దార్ణంగా సొల్యూషన్ సొల్యూషన్ ఏ దొరుకుతుంద అంట ఏందరా కిరాణా షాప్ లల్లో
అవునక్క
మొన్న స్కూల్ పిల్లలు కూడా ఎవరో సొల్యూషన్ తీసుకొని మత్ తుకు బాగా మత్తుగా అయిపోయి ఇంటికెళ్ళిపోయి ఇట్లా బెదిరిచ్చారంట పిల్లలు ఒకలేమో ఫోన్ ఇవ్వలేదని మన అసలు మన ఊర్లో ఏందిరా ఇన్ని కేసులు ఉన్నాయి అసలు
ఆ మొత్తం గాంధీ నగర్ అక్క
ఊమ్
అ ఇప్పుడు ఆటో డ్రైవర్లు కూడా అది కొట్ సొల్యూషన్ అనేది వాసన్ పీల్చి దాన్ని కొట్టి ఆటో తొలుతారు.
అర్ధం కాలేదురా?
ఎక్కా ఆటో డ్రైవర్లు కూడా దా సొల్యూషన్ కొట్టే ఆటో తోల్తారు.
అవునా అదే అంట అసలు ఆ అదేంటి ఒక అమ్మాయిని కూడా కిడ్నాప్ చేసారంట ఆటో వాళ్ళు సొల్యూషన్ తీసుకొని
ఆ ఏమోఅక్క తెలేదు. ఇంకేంటఅక్క
ఏం లేదురా అదే నువ్వు ఆ ఊర్లోనే ఉన్నావు కదా ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్షిప్ తోటి ఉండురా మంచి పిల్లలతోటి ఉండు అదే కొంచెం దగ్గర పట్టున అమ్మా నాన్నకు దగ్గర పట్టునన్నావు నువ్వే మంచిగా ఉండాలిరా. అసలు వాళ్ళ జోలుకి కూడా వెళ్ళకు ఆ అటుగా అటువైపుఏళ్ళకు ఆ ఎవరితోటి మాట్లాడుకో అట్లాగ ఎవరన్నా ఏవన్నా ఉంటే స్కూల్లో చెప్పినట్టు ఆ సార్ వాళ్ళకి గాని మీ మీ స్కూల్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా గాని ఆ ఎవరికన్నా చెప్పేసేయి
ఓకే అక్క చెప్పేస్తా అక్క
ఆ అట్లా చెప్పి ఎవరికైనా పోలీసులకి వాళ్ళకి వీళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారుగా
అవున అక్క అ చెత్తే ఇట చెత్తా ఉంటేనే ఇప్పుడు కొద్దిగా మారిపోతది అక్క
ఆ
పోలీసు ఓళ్ళకి సార్లకి టీచర్లకి ఏనా కంప్లైంట్ ఇచ్చినానుకో మార్పువత్తది వాళ్ళకే
అవునా
మనం చెప్పిన ఇనారు కాక్క
అవును ఇంకేంటి రా
ఇంకేం లే అక్క మొత్తం దీని గురించే జరుగుతుంది పోలీసు ఓళ్ళు రాటం ఆ ట్రిప్పుల్ ఏయటం తిరగటం పద్దాకా
హ్మ్
కింగ్ పెట్టమే ఉంద్ జరుగుతుంది మొత్తం దొరుకుతరెమో
ఉమ్
అంతా చెక్ పస్ట్ పెట్నగాన్ దొరక్ కొండు దొరక్కుండా పోతారు.
హ్మ్
పోలీసు ఓల్లకు కూడా కొద్దిగా నిర్లక్ష్యం తక్కువే అక్క
ఉమ్
వాళ్ళకిష్ త్ వచ్చినప్పుడు చెకింగ్ బెడతరు వా వాల్లే ఉంది వాళ్ళ దగ్ కదా డబ్బులు దబ్బతరు అయిపోతరు
ఉమ్
పోలీసోళ్ళు కూడా కొద్దిషిస్ట్ గా ఉంటే అప్పుడు మంచిగా జరిగి దొరుకుతారు ఇలాంటి వాళ్ళు
హ్మ్ అదే కొంచెం జాగ్రత్తగా ఉండ్రా, జాగ్రత్తగా ఉండి.
అయి అక్క
ఆ అదే జాగ్రత్తగా ఉండరా కొంచెం ఇంతగనం చెప్తున్నా అంటే అర్ధం చేసుకో నువ్వు అసలు మంచిగ చదువుకోవాలి
సరే అక్క
గంజాయిలు ఏమైన్నా ఉన్నా గానీ కొంచెం దూరంగుండి వాళ్ళు ఎవరన్నా మా కొత్తగానా ఎవరన్నా వచ్చినా కనపడ్డా ఎంబటే ఫోన్ చేసి చెప్పేసే ఎవరికైనా
సరే అక్కా
ఊ ఇంకేంట్రా తిన్నారా
తింటాం అక్కా కోసేపు ఐతే తింటాం
అదే కొంచెం జాగ్రత్తగా ఉండండ్రా సరేనా
సరే అక్క
ఊ
ఊమ్
ఏం కూర
ఆలుగడ్డక్క
ఆలుగడ్డా
ఆ
చికెన్ చేయ్యలేదా నిన్న
చేయ్యలేదక్క
అవునా
ఆ
కొంచెం జాగ్రత్తగ ఉండ్రా సరేనా
క్కా బాయ్
హా తినేసి పడుకొండి తొందరగా
ఆ బాయ్